ఏ ఎంతా హలో! హలో ఎవరు?
సాంగ్స్ బలే పెట్కున్నావే నువ్వు
తిన్నారా? తిన్నాం. దోస ఊతప్పం.
మ్ ఈ రోజు హాల్డే అని ఎంజాయ్ చేస్తున్నాం.
మ్ గో టూ ఓటింగ్
అవునా ఎక్కడికెళ్ళేసి వస్తారు.
ఒక రౌండ్ ఏస్ వస్తాను. అంతా
అవునా అంతేలే బోర్ కొడ్తా ఉంటది హాస్టల్లో ఉండి ఉండి అవునా కాల్ నొప్పులన్నీ పోతాయి పొండి బయటిక్ పొం ఆఫర్సా మ్ ఎల్లేసి రండి బాగుంటే చెప్పండి మేం గుడా వస్
వంద రూపాయక్ చీరంట.
ఉం అవునా అయితే మేం గుడ పోవాల్సిందేనే ఒక రోజు పోదాం పోదాం. యాన్వల్ ఎలా జరిగింది మీ కాలేజ్లో హలో! అంతే దిండి ఇట్ల నాకి అక్క దగ్గరికి పో ఏ లాక్ ఏందే లాక్ ఏంది లక్ష్మి హలో లక్ష్మి లక్ష్ ఆ అ లక్ష్మీ లాక్ చెప్పు ఫస్ట్గా లాక్ ఆ
అ
హలో ఆ ఇప్పుడ్ ఇన్పిస్తాంది. టెన్ మినిట్స్ మాట్లాడాలా స మీ క్లాసెస్ బాగానే చెప్తారా మీ కాలేజ్లో
ఎన్ని
మీ క్లాసెస్ బా చెప్తారా మీ
ఆ బా చెప్తారు.
ఏ ఇచ్చినం మీ వాళ్ళన్ మీ క్లాస్మెట్స్ మీ రూమ్మెంట్స్
అవుటింగ్ వోరు మీరు
మేను పోవట్లా
ఎందుకు పోవట్లేదు
నెక్స్ట్ వీక్ పోతే పోదాం వస్తావా నువ్వుప్పుడు
అప్పుడు సుదా
ఆ ఏందీ ఇంకా విశేషాలు
ఏం లేవు
మ్ యాన్యువల్ డే రోజు భాలే ఉన్నాే శారీ కట్టుకో ఆ హలో హిందీట్లా క్ష్మీ నువ మాత్ర క్ష్మీతు ఎందు కట్ అయితు ఉండద ఆ ఇప్పుడు ఇ
నువ కూడాడు బాన్నావ్వు స్యారీలోవ
అవునా థ్యాంక్ యూ
ఇంకా ఫైవ్ మినిట్